ఈ మధ్య ఏమన్నా కుకింగ్ చేసారా మీరు
నాకు ఒకబ్బాయి
అవునా నాన్ వెజ్ ఇట్లా ఏమి ట్రై చెయలేదా ఈ మధ్య
నాన్ వెజ్ అంటే మా చెల్లి వండనివ్వదు
ఎందుకండి
ఐతే అకి కై చికన్ వండుద్దండి
ఎందుకలా
ఏమో అని తెలువదు
అడుగక పోయినారా ఎందుకో వద్దంటుందో
ఏం చెప్పట్లేదండి
మేబీ చికెన్ ఈమధ్య ఓసారి రాట్లే కదా ఇంక్షన్ వేసి చికెన్ అంద అమ్ముతున్నారు కదా అందుకే వద్దంటుందేమో మీ హెల్త్ గురించే అనుకుని వద్దన్నాదేమో
నేను ఇప్పుడేం అడగలేదండి ఇగ హెల్త్ గురించి పెట్టుకొని
అడుగుతనే కదా అండి చెప్పేది వాళ్ళు కూడా ఎందుకురా అని చెప్పేసి
టిఫిన్ బాగుంటుంది కదండి
ఉంటుంది కాకపోతే అంటే హెల్త్ కూడా మంచిది కాదు కదా
ఇప్పుడు మీరు కూడా మ్యాగీ తింటున్నారు హెల్త్ మంచిది కాదని తెలిసి కూడా తింటున్న రు ఇదెక్కడి న్యాయం అండి మీకొక న్యాయం మాకో న్యాయం
అది ఏం లేదు నేనంటే ఎప్పుడో ఒకసారి తింటా అండి తినకా ఈ మధ్య ఎన్ని రోజులు అవుతుందంటే మాక్సిమం
మేము గూడా ఎప్పుడు ఒకసారి కదండి రోజ్ తినం కదండీ
మ్యాగి టాప్ ప్రైస్ అంటే దాదాపు ట్వంటీ రూపీస్లలో వస్తుంది ఇప్పుడు చికెన్ కాస్ట్ ఎంత అండి కేజీ చికెన్ త్రీ హండ్రెడ్
కేజీ నేను త్రీ హండ్రెడ్ది తినను కదండి మాకు వన్ థర్టీ రూపీస్ చాలు కదండి
మంచి వెజిటేబుల్స్ ఎగ్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ పాలకూర లీఫ్ వెజిటేబుల్స్ అవన్నీ వస్తాయి కదా అవి తినొచ్చు కదా
కానీ అవ్వండడం చికాకు కదండి టీస్ట్ కూడా ముఖ్యమే కదండి ఇప్పుడు మిరు తింటున్నారు కదండి మ్యాగీ ఎంతండి ట్వంటీ రూపీస్ లో ఎన్ని ఎగ్స్ వస్తాయండి ఫోర్ ఎగ్స్ వస్తాయండి
ఆ తింటున్నాండి ఈ రోజు డైలీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ నేను
చూశారండి మీరు ఎగ్ తింటారు అలాగే మ్యాగీ కూడా తింటారు మేము కూడా వెజిటేబుల్ డైలీ తింటున్నాం కదండి చికెన్ ఏదో ఒక రోజు తినొచ్చు కదా మరి
ఓకే అండి సో మీరు చికెన్ ఏ రోజు తినండి అంటే ఈరోజు వెనస్డే కాబట్టి ఈరోజు వద్దండి సో నెక్స్ట్ ఫ్రైడే ఆర్ సండే తినండి
సరే అండి తప్ప కుండ
లేదా రేపు తర్స్డే రేపు కూడా తినచ్చులే
అవున అండి సరే అండి ట్రై చేస్తాను మీరు అన్నారు కదా చూస్తాను తప్పకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇప్పుడేం చేస్తున్నరండి కావాలి నైట్ ఏం చేస్తరండి నైట్ డిన్నర్ ప్లాన్స్ ఏంటండి నైట్ డిన్నర్ ప్లాన్స్ ఏంటండీ
ప్లీస్ కొద్దిగా బ్రేక్ అయితుంది కొంచెం మాట్లాడరా గట్టిగా హలో
హలో
ఉమ్ చెప్పండి
ఇంకకటి చెప్తారండి
ఒక్క నిమిషం అండి ఒకసారి మాకు టెక్స్ట్ చేస్తారా మీరు
ఓకే చేస్తాను చూసుకోండి ఉమ్మ్ చెప్పండి ఇంకేంటండి
ఈ మధ్య మీరు ఏదన్నా కొత్త కొత్త ప్లేసెస్ గానీ ఏదైనా కొత్త కొత్త విషయాలు ఏమైన తెలుసుకున్నారా ఈ వరల్డ్ వార్ జరుగుతు తుంది కదండి దీనిపైన మీ స్పందన ఏంటండి
స్పందన అయితే మాట్లాడట్లే అండి ఆమె తోటి చాలా రోజులుయింది. గ్యాపొచ్చి
స్పందన అంటే అ అమ్మాయి కాదండి లైక్ వరల్డ్ వార్ జరుగుతుంది కదా బయట దేశాలలో దాని గురించి మీరు ఏమనుకుంట తున్నారు
ఓకే ఓకే అంటే దానిపైన నాకు పెద్దగా అవగాహన లేదండి కాకపోతే చూస్తానండి ట్రై చేస్తాను
ఓకే
చూడండి నార్మల్గా మెసేజ్ చేశాను మీరే ఇందాక దీనికి చేశారు కదండి నాకు ఏమనా ఒకటి చెప్పండి
అదే అండి మీరు ఒకసారి నాకు హాయ్ హలో పెట్టరా
పెట్టానండి వెయిట్ చేయండి నెక్స్ట్
ఈ మధ్య ఏటన్నా ఎల్లారా షాపింగ్ కి గాని ఏటన్నా
లేదండి ఇప్పుడు మార్కెట్ కి పోవాలి
అవునా
ఉమ్మ్ మీరు వెళ్ళారండి ఎటైనా
లేదండి ఎటు వెళ్ళలేదు వెళ్దాం అనుకుంటున్నా కానీ మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్తారో తీసుకెళ్లరో తెలియదు
ఎందుకండి అల
ఎందుకంటే ఇక వాళ్ళు కొద్దిగా బిజీ బిజీ గున్నారు మా అన్న జిమ్ కెళ్తాడు పానీపూరి తిందామని చెప్పాను బైక్ లేదు నేనే దీనికి ఒక బైక్ పైన ఫోర్ మెంబెర్స్, ఫైవ్ మెంబర్స్, వెళ్తున్నామని చెప్పేసి అన్నారు. సరే ఏదన పార్సల్ పట్టుకొని రా అన్నగానీ పార్సల్ తీసుకొచ్చంతా వేడి వేడిగా ఉండయి తిన్న టేస్ట్ ఉండదు కదా.
ఓకే ఓకే అర్థమైంది అందుకే మీరు వెళ్దమనుకుంటున్నారా? ఓకే ఓకే అర్థమైందండి నార్మల్గా మీరు ఇంట్లో బోర్ కొట్టినప్పుడల్లా ఏం చేస్త్ తుటారండి.
నేనా ఏం లేదండి ఖాళీ యానిమీ చూస్తూ ఉంటాను. ఇంత ముందే మా ఫ్రెండ్ ఒక యానిమీ సజెస్ట్ చేశాడు షీల్డ్ హీరో అని.
ఓకే ఓకే ఎవరు మీ బాటు ఫ్రెండా అండి
లేదండి మంచి ఫ్రెండ్
మ్మ్ మ్మ్ ఓకే అలాగే
చూస్తున్నారరా సిక్స్ ఎ పిసోడ్ దగ్గర ఉన్నాను చూడయ్యా
చూసుకోండి ఒకసారి వస్తుందేమో
లేదండి రాట్లేదు నాకేం
హ్మ్ హు హు రమ్య నా అండి రమ్య వస్తుంది. వస్తుందండి కాకపోతే చూడండి వస్తుందేమో మీకు
ఓపెన్ చేసే పెట్టాను బట్ ఏం రాట్లేదుగా
అయినా రావట్లేదా ఓకే ఓకే వస్తది వస్తది తిన్నరండి డిన్నర్ ఎప్పుడు తింటరండి మీరు
డిన్నర్ మేమూ ఒకా నైన్ కలా చేస్తానండి
నైన్ కలా చేస్తరండి వాయిస్ రావట్లేదండి. హలో హలో హలో వాయిస్ రావట్లేదండి
ఇప్పుడు వస్తుందా వాయిస్
ఆ ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు వస్తుంది.
మీరు ఏ టైం కి చేస్తారు డిన్నర్?
నేను నార్మల్ నైట్ చేస్తే చేస్తానండి, లేదంటే చేయనండి.
ఎందుకలా డైట్ మెయింటైన్ చేస్తున్నరా ఏమన్నా
అండి ఆకలవ్వదు నార్మల్గా ఎప్పుడో ఒకసారి చేస్తా. డిన్నర్ అంటూ స్పెసిఫిక్ గా ఏంముండదు. మీరండి మీరు నార్మల్గా ఏం ప్రిఫర్ చేస్తరు డిన్నర్కి
మేము ఈ రోజు మా మమ్మీ బెండకాయ ఫ్రై విత్ పప్పు చేసింది సోరకాయ పప్పు.
హ్మ్
అదేనండి
అదే అదే తింటారండి అలాగే వేరేది ఏమి ఉండదండి లోపల అడిషనల్గా ఫుడ్ కర్రీ ఏ ఎక్స్ట్రా కర్రీ టైపు వేరేది ఏమి వుండదాండి
ఏం లేదండి
నార్మల్ అది ఒకటేనాండి
అంతే అండి ఒక్కటే
వస్తుంది చూడండి ఒకసారి
యా
ఓకే అండి కనెక్ట్ అయింది
తిన్నారా మీరు
నేను అండి ఇంకో ఇంకొక ఉంద అండి ఇంకొకటి ఉంద
ఆ
ఉంటే పంపండి
పంపించాను చూడండి
చూస్తున్నా అండి వచ్చిందండి కింద దండి సెకండ్దండి
అవును
ఇందాక పంపారు కదండి నేను సేవ చేసింది సెకండ్కి అండి
ఓకే
ఇందాక నేను చేసిన సెకండ్ కె అనుకుంటా అండి హలో
మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోరా
చేసాను రీ చెక్ అక్కడే ఉన్నాను
అవునా
హ్మ్ హ్మ్ చూసి చెప్పండి ఓకే ఓకే చెప్పండి మీ వాయిస్ నా మొబైల్లో రావట్లేదండి అండి
ఈ మధ్య ఏమన్నా షాపింగ్ చేసారా
షాపింగ్ అండి పర్టిక్యులర్ గ అంటే ఏం చేయలేదండి షాపింగ్ బట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళే పని కూడా ఉంది మీకు కూడా ఒకటి చూస్తూ చూ